హలో.
ఆ హాయ్ వినపడిస్తుందా నా వాయిస్ మీకి.
నా వాయిస్ మీకు వినపడుతందా.
ఆ వినపడుతూంది.
ఆ.
నిన్న మ్యాచ్ చూసారా మీరు.
ఒకా ఒక నిమిషం ఉంటారా.
ఆ ఓకే.
చెప్పండి.
ఆ నిన్న ఎస్టర్ డే మ్యాచ్ జరిగింది గదా చూసారా మీరు.
ఆ చూసాము చూసాను. చాలా ఉత్కఠంగా జరిగింది చాలా ఉత్కంఠంగా జరిగింది.
అవునా ఓకే. చాలా బ్యాటింగ్స్ బాగా చేశారు గదా.
అవును అవును బౌలింగ్ కూడా. చాలా బాగా జరిగింది.
ఆ చివరి వరకు. ఓవర్ చాలా టెన్షన్ గా అనిపించింది నాకు.
అవును నాకు కూడా ఒక బౌలర్ మూడు వికెట్లు తీసాడు.
రెండో ఫీల్డింగ్ బ్యాటింగ్ చాలా బాగుంది ఆ. టగాళ్లు చాలా పరుగులు చేశారు.
చివరి మారు చాలా టెన్షన్ గా అనిపించింది మాకు కూడా.
చాలా మంది టాస్క్ చూసి చాలా ఆనందంగా అనిపిం. చింది నాకి.
ఇక్కడ నా. చుట్టుపక్కల కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారు.
ఆ మీ ఫ్రెండ్స్ బాగా ఆ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా. చూస్తారా.
అవును చాలా ఇంట్రెస్టింగా చూస్తారు.
ఓకే మీకు ఈ కిరికెట్ గురిం చి ఇంకా చాలా ఏమైనా తెలుస్తయ
నాకి అంటారా ఇంకెం ఇంకేమైనా తెలిస్తే నాకు చెప్పండి
ఆ అదే ఒక కిర్కెట్ లో ఒక మ్యాచ్ లో టువెల్వ్ మెంబర్స్ ఉంటారు
ఆ
సిక్స్ మెంబర్స్ బ్యాటింగ్ సిక్స్ మెంబర్స్ బౌలింగ్ చే ఆ ఫీల్డింగ్ చేస్తారు
అవునా
ఆ దాంట్లో సిక్స్ ఓవర్స్ ఉంటాయి ఒక బ్యాట్మన్ కొ
ఒక ఓవర్ కి ఎన్ని బంతులు
సిక్స్ బాల్స్ ఉంటయ్
హ ఓకే
ఆ ఇంకా ఇంకా ఏం జరుగైంది నిన్న మ్యాచ్ లో
మీరు క్రికెట్ మ్యాచ్ ని ఎప్పనుంచి చూస్తున్నా
ఐ పి ఎల్ క
నాకు తెలియదం
ఇండియా ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళు కొట్టారనమాట
ఆ
ఓచ్ ఆ నాకు కూడా చాలా అలాగే అనిపిచ్చింది మంచి బ్యాట్ మ్యాన్స్ బౌలర్స్, ఇండియా చాలా హార్డ్ వర్క్ చేశారనమాట
నిజమే
అవ్ మేము చాలా హ్యాపీ పడాము
మీరు క్రికెట్ మ్యాచ్ ని ఎప్పుడు సరదాగా చూస్తారా
ఆ చూస్తామండి
ఆ నిజంగా మ్యాచ్ చాలా బాగా జరిగింది కదా
ఆ ఇ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫుల్ టెన్షన్ టెన్షన్ ఎవరు విన్ అవుతారా లే దా అని అట్లా అనిపిచ్చింది నాకి
మన ఇండియా విన్నైందని మీరు చాలా ఆనందించారా
చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను
నాక్కూడా అలానే అనిపిచ్చింది
ఇంకా ఇట్ల ఫెస్టివల్స్ గురించి ఇంకా ఏమనా మీకు తెలుసా
ఆ ఇప్పుడు మన ఈ అతి తొందరలో రానున్న పండుగా నాది ఉమ్
ఉగాది ఎలా జరుపుకుంటారు మీరు
ఉగాదిని మేమ్ చాలా ఆ ఉగాది పం ఒక కొత్త సంవత్సరంగా జరుపుతారు ఆ ఒక కొత్త సం ఒక కొత్త సంవత్సరంగా జరుపుకుంటాము, కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకొని, ఆ రోజు
ఉగాది పండుగ రోజు స్పెషల్స్ ఏం చేస్తారు మీరు
మేమా ఓనిగలు చేస్తాము
ఆ అలాగే ఇది ఉగాది పచ్చడి అని ఉంటుంది కదా తీపి రుచి కారంం
అవు
అవన్నీ ఆరోగ్యానికి మంచిది అని ఉపయోగిస్తా
ఆ అవును పులపు తీపి చేదు కారం
కలుపుతారు
ఆమ కట్టి ఇల్లంతా బాగా అలంక కరించుకొని ఇంటి నిండా ముగ్గులు వేసుకొని దేవుడికి పూజ చేసుకోని ఆ రోజంతా ఒక కొత్త సంవత్సర లోకి తెలుగు వాళ్ళు అడుగుపెట్టినట్టుగా బా బావిస్తాం
అవునవును
ఊ మీరు మీరు ఉగాది ఆ మీరు ఉగాదిని ఎలా జరుపుకుంటారు
మేం ఉగాది ఉగాది పండుగ రోజు మా మార్నింగ్ ఎర్లీగా లేస్తాము లేచి శుభ్రం చేస్కు కొని ఇళ్లంతా కొత్త బట్టలు ధరించి పూజ చేసి ఉగాది రోజు అతి స్పెషల్ అయినా ఉగాది పచ్చిడి ఉగాది పచ్చిడి ఏమేమి అంటే తీపు కారం ఉప్పు చేదు అవన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయన్నమాట
వాటితో ఒప్పు ఒక్క రుచికి ఒక్కొక్క అర్థం ఉంది అని మీకు తెలుసా ఆ
ఓకే చెప్పండి
ఒక్కొక్క రుచికి ఒక్కొక్క అర్థం ఉంది ఆ అర్థం మీకు తెలుసా
ఆ తెలుసండి చేదు వచ్చి ఆ మన హెల్త్ లో ఏదైనా బ్యాడ్ డిసీజస్ ఉంటే అవి వెళ్ళిపోవాలని చూస్తాము సా తీపు వచ్చి మన లైఫ్ లోకి అన్ని హ్యాపీ పినేస్గా రావాలని అది తింటాము కారం మనం ఎల్లప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలని అది తింటాము అలాగే పులుపు ఆ మనం చురాగ్గా ఉండాలని పులుపు ప్పు తింటాం అలా జరుపుకుంటాము ఉగాదిని మా తెలుగు ప్రజలకి ఉగాది పండుగ అంటే అతి పెద్దయి
ఆ ముఖ్యం ముఖ్యమైన పండుగ కొత్త ఆశలు కొత్త ప్రారంభాలు ఆ అవును
ఆ ఉగాది పండుగ రోజు ఆ కొన్ని ఆటలు ఆడుతారన్నమాట
ఊ మా ఊర్లో కూడా ఆడుతారు
అవున ఆ ఎక్కువ మంది సిటీలో పని చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పండుగకి ఆ వస్తారన్నమాట వచ్చి బాగా పండగ జరుపుకొని ఆ కుబాంతో అందరూ హ్యాపీగా ఉంటారు
అవును
ఇంకా సంక్రాంతి గు పండగ గురించి ఇంకా మీకేమైనా తెలుస సంక్రాంతి పండగి పల్లెటూరులో ఏం ఎలా చేస్తారు
మా ఊర్లో ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటాము రంగు రంగులు ముగ్గులు వేసుకోని గొబ్బెమలు పెట్టుకోని నేన్ బాగా జర్ప్
దాసప్పులు అవారు వస్తారు కదా
ఆ అవును
ఆ సంక్రాంతి అంటేని విలేజ్ ఫెస్టివల్ అనమాట చాలా సు పల్గా జపుతారనమాట దాసప్పులంతా గంగిరెద్ది వాళ్ళు అని చాలా మంది వస్తుంటారు అక్కడ
మీ ఊర్లో కోడి పందెం ఈ ఆడుతా రా
ఆ అవన్నీ బాగా జరుపుతారనమాట
సంక్రాంతి పండగని మనం ఎన్ని రోజులు జరుపుకుంటాం
సంక్రాంతి పండుగ అంటేనే మూడు రోజుల పండుగ
అ
రోజు స్ అది పొంగల్ చేస్తారు సెకండ్ రోజు స్వీట్ చేస్తారు దాన్ నెక్స్ట్ రోజు కనుమ చికెన్ అవి అలాంటివి చేస్తారనమాట ఆ సంక్రాంతి అంటనే రైతులు ఉ పెద్ద పండగ అనమాట నవధాన్యాలు ఆ పండగకి తెస్తారని అని మా పెద్దవాళ్ళు అంటుండేవారు
ఆ సంక్రాంతి పండగకి రైతులకి ఆ వాళ్ళు పండించిన పం ట మొత్తం ఏదైతే పండించారో అది వాళ్ళు ఇంటికి వస్తది చిరు ధాన్యని ఎల్లపుడు ఇంట్లో ఉండాలని మనం ఇంటి ముందర గొబ్బలు మని పెట్టుకోని పూజ చేసుకొని
ఆ అదే టౌన్ వాళ్ళు వచ్చి పల్లెటూరులో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చి కుటుంబాలు సో హ్యాపీగా సంతోషంగా పంచుకుంటారు ఈ చ ఉగాది కాని సంక్రాంతి కానీ దీపావళి కానీ
భోగిని ఎందుకు జరుపుకుంటాం మనం భోగి మంటలు వేస్తాము కదా భోగి మంటలు ఎందుకు వేస్తాము
భోగి మంటలు భోగి రోజు చేస్తారనమాట
అవును అ భోగిని
మీ మీ ఊరు సైడు భోగి మంటలు ఎలా జరుపుతారు
మా ఊరి తలి మా బోగి మంటలు వేయడం గానీ మన ఇంట్లో ఉన్నాం ఏదైనా ఏమున్నా కానీ పాత వస్తువు ఆ సంక్రాంతి పండగ నుంచి మన ఇంట్లో ని కొత్త కొత్తధాన్యా ఆ అంతా కొత్తగా ఉండాలనేసి పాత వస్తువులు వేసి భోగి మంటలు జరుపుకుంటాం
అవునా చా అవ్ చాలా బాగుంటుంది ఈ పండగ అంటూనే ఆ పంండగ వాతావరణం మొదలవుతుం అంది భోగి ఈ రోజు నుంచి
హ్మ్ ఆ ఆ పత్ ఫ్లయిట్స్
ఓకే
మీ ఇంటికి హరిదాస్ లోస్తారా
ఆ
హరిదాసు గంగిరేద్దులు ఆ
మరి కనుమ రోజు ఏ ఎలా జరుపుకుంటారు మీరు
ఆ కనుమ రోజు మేము ఆ ఏదైనా ఆ మా ఇంటిలో ఉన్న పశువులకి వాటికి పూజ చేసుకొని ఆ తర్వాత మేము ఆ పశువులకు పూజ చేస్ తర్వాత మా కనుమను మీమ్ జరుపుకుంటాం
ఓకే ఆ ఆ రోజు కోడి పంద్యాలు గలి పటాలు ఆ పల్లెటూరులో చాలా బాగా వేగరేస్తారు అ
ఆ ఆ అవును
ఆ మరి దీపావళి ఎలా జరుపుతారు మీరు
ఆ దీపావళి అనన్ ఆ అంతగా ఏం జరుపుకొం మ్
ఆ దీపావళి అంటూనే పట సులు కాల్చేది
ఆ టపాకాయలు కలుస్తాం ఇంటి ఆ ఇంటి మొత్తం దీపాలను వెలిగించుకొని మేము కూడా జరుపుకుంటాము అంతగా ఏం జరుపు
ఓకే దీపావలి అనేది ఇట్స్ బైసైడ్స్ ఆఫ్ లర్డ్ శివా దేసే ఆ అలా అంటుంటారు కదా అండి
ఆ అవును
థ్యాంక్ యూ మీ కన్వర్సన్ చాలా బాగా జరిగింది
థ్యాంక్ యూ వెల్కమ్